హలో
హలో
వినబడుతుందా
వుందని
ఈ మబ్బులు చేవట్టి సిగ్నల్ సరిగా ఉండట్లేదు అసలు
అవునువును మా నాకు గుడా ఇందాక అట్లే ప్రాబ్లం అయింది అసలు సిగ్నల్ సరిగా ఉండట్లేదు ఏందో ఏమో మళ్ళీ టవర్స్ అయితే ఉన్నాయ్ మా ఊర్లో రెండు టవర్స్ ఉన్నాయ్
టవర్స్ అంటే అంటే జియో ఇయాన్ని ఉన్నయా
ఆ జియో ఒకటి ఉంది ఎయిర్టెల్ ఒకటి ఉంది రెండు ఉన్నాయి కానీ జియో కూడా అసలు సరిగా
మా ఊర్లో గూడా అందుకే రావట్లేదు ఇంగ్ ఇంటికాడ ఉంటే చదువుకోవడం ఇబ్బంది అయోతుందని సపరేట్ కాలేజీకి వచ్చినాం
ఊహు కొన్ని రోజులు బాకొన్నినే వచ్ వచ్చింది కానీ ఎందుకో మరి సడన్ గా జియో సిగ్నల్స్ కూడా తగ్గిపోయినాయి చాలా ప్రాబ్లం అయితుంది
అవునా మా ఊళ్ళో ఎప్పుడైనా అంతే జియో క చక్కగా సిగ్నల్ ఉండదు ఇంటికి పోతే తిరిగి తిరిగి తిరిగి చంపుతుంది అన్నయితే నాకే బీబ లే వస్తుది అక్కడ
ఆ హ హ
ఇగ ఉండడం వల్ల కాదు ఏమైనా సెల్లు వాడకుండా ఉండడానినికి ఇంటి పోవాలి అంటే అక్క వాళ్ళు ఉన్నారు అన్న కదా అట్లా పిల్లలు అందరు వస్తారు కదా
మ్ మంచిగా ఆడుకోవచ్చు హ్యాపీగా కబుర్ల్ చెప్పుకోవ చ్చు ఆడుకోవచ్చు
చాలా చేప్పుకుంటమ్ ఎంటికి పోతే గతం ఇన్న వాళ్ళతో చాలా ఆటలు అంటే క్రికెట్ ఉంటారు కదా క్రికెట్ ఆడు కుంటామ్ మళ్ళీ కల్లగా ఆ పిల్లలతోటి మాత్రం
అదే అదే పిల్లలైనా ఎవరైనా క్రికెట్ ఆడమంటే అది గ్రేట్ దే కదా అది కూడా లేడీస్ గేల్స్ మళ్ళా అంటారు.
నావ పిల్లల్ తోటి కల్లగంఅంతలు ఉంటయి గదా
ఉ ఇప్పటిక అలాంటి ఆటలు ఆడుతున్నార అంటే గ్రేట్ అసలు పిల్లలు ఇక్కడే ఎంట్ టరం మా సైడ్ అయితే మొత్తం ఫోన్లు ఇవ్వడమే కొట్టుకోవడం
అవును మా వొళ్ళు మస్త్ ఆడతారు ఏ ఏదైనా ఇంకా నన్నే చిట్ ఆడుకుందాం పా అని అట్లా తీసుకొని పోయి ఆడతారు
మ్ అదే ఎంజాయ్మెంట్ అంటే ఆడుకోవాలి మరి ఫోన్లో వచ్చి నాయి కాని జస్ట్ ఆడట్లే మీ నేను కూడా ఆడట్లేను
అవునా అమ్మ ఇట్లా ఆటలు అయిపోయిన తర్వాత కొసేపు వంటకాలు వండుతారు వాళ్ళు మంచి గొండి పెట్టి నాకు నాకు ఇస్తారు ఫస్ట్ టేస్ట్ చేయమని అంటే లడ్డూలు చేస్తే స్తారు అప్పాల్ చేస్తారు అన్ని వాళ్ళే చేస్తారు ఫుడ్ కూడా అన్నం వండుతారు తెలుసా పచ్చి పులుసు వేస్తారు పప్
అంటే నిజంగానే వండి ఆటలు ఆడుకుంటారు అన్నట్టు
ఆ నిజంగానే చిన్న పోయి పెట్టుకుంటారు వాళ్ళు బయట ఆ కట్టెల పోయి విన్నే మళ్ళా అ ఒక రా రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళతో పొయ్యి పెట్టి దాని మిన్ మ్యాన్ అన్నం కూర వండి మాకు పెడతారు మళ్ళ తర్వా తద యన్నా అయిపోయిన తర్వాత కోసేప్ పమ్మనని ఆట అట్లుంటాయి కదా అట్లాంటివి ఆడుతారు ఇంక తర్వాత ద నైట్ అయితే డ్యాన్స్ చేసుకుంటవు
మేము కూడా ఆడేది చిన్నప్పుడు ఇవన్నీ ఆడేది మీరు చెప్తుంటే అవన్నీ గుర్తుొ స్త్ టన్నాయి చిన్న అప్పుడు అంతే ఎట్లా ఎట్లా ఆడడం ఏంది అని ఇప్పుడు అలాండి అస్ కానీసం తే మాట్లాడదాం మంటే ఎవరికి ఒకరికి టైమే ఉండట్లేదు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ది అయిపోయిలు
అవును అవునా అంటే ఇంటికి ఎప్పుడైనా వాళ్ళు పండుగలకి వస్తారు కదా పండగలు అప్పుడు ఫ్రీగా ఉంటారు అందరు అప్పుడు ఆడుకుంటాం ఏ మా బాబు మా అక్క వాళ్ళ ఏమో నన్నదిత దరి ఇంకా చిన్న పిల్ల వాళ్ళు చిన్న పల్లల్ తోటి ఆడు
ఆడుకోవాలి మళ్ళీ వయసు అయిపోతే ఆడుకోలేంమ్ గదా అప్పుడు ఆడుకుందామ్ అన్నా మంచి గుఉండవు
ఇప్పుడే ఆడుతారు వాళ్ళు వాళ్ళు ఇంకా తీసుకొని పోతారు ఆడుకుందాంపా ఆడుకుందాంపా అని
ఉహు
మంచిగా తీసుకండి మంచిగా ఆడుకుంటాం పండుగలు వస్తే పండగ అంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ వాళ్ తోటే ఉంటద్ నాక్
మ్ చిన్న పిల్లల్ తో నే కల్మషం లేక్ కొన్ని హ్యాపీగా మంచిగా ఉంటామ్ వాళ్ళు మనం దగ్గర తీసుకు ఉంటే మంచిగా వస్తారు లేదంటే రారీగా అసలు
అవునవును కొంతమంది ఏమో అందరి దగ్గరికి వెళ్తారు పిల్లలు కానీ కొంతమంది మాత్రం అమ్ మమ్ మమ్మీ వాళ్ళ మమ్మీ తప్పినకెవరు ఉద్దంటరి
అవును అవును నిజంగా మా అక్క కూతురు కూడా అంతే ఓన్లీ వాళ్ళ మమ్మీ తూనే ఉంటది అసలు ఇంకా ఎవరితో మాట్లాడదు ఎంతన్నా మాట్లాడదు అలాంటి వాళ్ళకి కొంచెం దగ్గర అవ్వడానికి ట్రై చెయాలని నేను కూడా చూసా
అవును ఉంటార మీకు ఇంటి పక్కకి ఇట్లా చిన్నపిల్లలు
ఆ ఉంటారు చాలా మంది ఉంటారు నా చెల్లెలు తమ్ములు చాలా మంది ఉన్నారు మా గల్లీలో చిన్న చిన్న పిల్లలు అంగన్వాడికి అట్లా వెళ్తా ఉంటారు
ఆహా ఇంకా అంటే మా వీళ్ళ మా ఇంట్లో పిల్లలు లేనప్పుడు మా ఇంటి పక్కుంటారు కదా పోయి వాళ్ళని చూసుకునేటళ్ళ వాళ్ళకి అన్నాలు తినిపియడం వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళతో చేసేది ఇ వాళ్ళయిపోయినాక మన ఇంట్లో వచ్చినాక ఇక అయిపోయింది పిల్లల మీద మోజు కూడా తీరిపోయింది ఇప్పుడ వరకి పిల్లలుడి అ సలు చూడ కూడా పోనా బోటట్లేలు
ఇప్పుడు పిల్ అంటే అప్పుడు అందరం ఉండి ఆడుకునేది అంటే పల్లి లాంటి అవి తెలుసా ఆమె ఎట్లా
ఆ తెలుసు పల్లి బండగట్
ఉ అలసలు అవన్నీ ఆ ఆ ఆటలున్నీ ఇప్పుడు పోయినాయి
జిల్ జ జీర పోల ఇప్పుడు ఆడట్లేమో అంటే పిల్లలతోటి ఇంటికాడ చిన్న చిన్న ఆటలు ఆడతా నీ ఇక పల్లి ఇవన్నీ ఆడ కదా
ఉ
ఉ చాలా ఆడది అసలు బండగట్ట అయితే ఇక ఊరు మొత్తం తిగేది ఆ కట్టని కొట్టుకుంటా కొట్టుకుంటా పోయి పాబం గోరంగ వాళ్ళయితే అంటే దొంగ ఉంటారు కదా వాళ్ళైతే కుంటు గుంట కుంటు గుండ రాలేక చచ్చిపోయేది పాపం
నవ్వు అలాంటి ఆటలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడే ఆడుకోవాలి ఇంక ఇప్పుడు ఆడుతునే ఏమో బాగోదు
అ ఇంక ఇప్పుడు అంటే ఎండాకాలంలో ఉంటంది కదా దీన్ని ఏమంటే రేస్ అయ నైట్ ఆడతారు కదా
ఇప్పుడు నైట్ అంటే డే టైం ఎక్కువే అనిపిస్తుది రాత్రి కూడా ఎక్కువే అనిపిస్తుది సమయం ఎందుకో తెలిదు గాని మళ్లి కొద్దిరోజులు అయితే నేమో డే టైమ్ తక్కువ ఉంటది రాత్రి ఎక్కువ ఉంటది
అవునవును అయితే మేము ఎండాకాలంలో రేసి ఆడుకునే వాళ్ళం అనమాట అయితే నైట్ ఆడుకునేటళ్ళు ఇక తెలుసా ఇంకా ఇప్పుడు ఇది వా ఉంటారు కదా అంటే నైట్ టైంలో అంత అవపడదు కదా అంటే అప్పుడు స్తంభాలకు లైట్
వెన్నెల నీడలో నీడలు తొక్కుకునేది అట్లా ఆడుకునేది మీరు కూడా ఆడిండ్ర అలాంటివి
వెన్నెల నీడ నీడలు తొక్కుకోవడం గుర్తులేదు అంతగా
ఆ వెన్నెల నీడకి మన నీడ పడుతుది కదా అది ఒకరి నీడ ఒకరు తొక్కుంటూ అవుట్ చేసుకునేది అని ఇట్లా ఆడుకునేది మేము నైట్ అయితే మళ్ళీ గడ్డి వాములలో దాసు కునేవి కనిపెట్టాలి అని ఆడుకున్నంత సేపు బానే ఉండేది కాని అమ్మాలు సనే కొట్టుకుంటా తీసుకెళ్లేది గడ్డి వాముల ఆడద్దు పాములు ఉంటాయి ఈ రాత్రి పూట ఆడడం ఏంది అని
పాములు అన్నీ ఉంటాయి కదా మరి
ఊ చిన్నప్పుడు అట్లా ఆడుకునేది మంచిగా
ఆ ఇంకే దొంగ పోలీసు ఆట అబ్బో ఇగ పా సై సై గుతుందా
ఆ సై కూడా అదే ఆడుకునేది అన్నీ
మా ఇంటికాడ ఒకసారి అయితే మేము కబడ్డీ ఆడుకున్నాం అయితే అక్కడ ఒక బోరింగ్ ఉంటదనమాట
ఇప్పుడు మొన్నటి వరకు క్రికెట్ మ్యాచ్లు జరిగినాయి కదా మీరు చూసిలా ఏమైనా ఇండియా విన్నయిందని విన్నా నిజమేనా నేను క్రికెట్ చూడాను
అయ్యో అవునా చూస్తా వి నైనిప్ రా తొక్కు తొక్కు కూడా దాని ఏమంట్రూ ఘోరంగా ఓడిపోయింది న్యూ
న్యూజిలాండ్ మీద ఇండియా గెలిసిందా
ఆ గోరంగ ఓడి పోయింది అద అయితే ఎంత మొత్తం తొంభై ఆరు రన్స్ తోటి తేడా తోటి గెలిచింది
ఉహ్ ఊహు అయితే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరు చూస్తారు కదా అందరూ ఇంగ ఫోన్లల ష్ స్టేటస్ లు పెడితే చూసిన నాకేమో తెలీదు క్రికెట్ గురించి నేన్ చూడను కానీ వాళ్ళ హ్యాపీనెస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఆ బైక్ ఈ
తె అ రోజు ఏం చేసాం తెలుసా వరల్డ్ కప్ రోజు ఆ బయటికి కెలం ఇక్కడ బయట షాపులు ఉంటాయి అనమాట పోయి ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకున్నము నూడిల్స్ ఇగ మంచూరియా ఇవన్నీ తెచ్చుకొని
లెయ్ ఈలింగ మొత్తం ఇండియా గెలిచ ఆ టీమ్ గెలిచందంటే మనం ఇండియా గెలిచింది మనం గెలిచేసినం అ అంతేన
అంతే ముందే ఊహించుకుని ఇండియా గెలుస్తే పక్క అనేసి మేము అన్ని తెచ్చుకున్నం అన్ని తెచ్చుకొని ముందు పెట్టుకొని అది ఇంకా ఆడుకుంటేనే చూస్తున్నాము అంటే అక్కడ మ్యాచ్ జరుగుతుంది మేం ముందట పెట్టుకని తిను కుంటా వాళ్ళు సిక్స్లు కొడతారు కదా ఇట్లా బాగా కొడతారు కదా కొట్టినప్పుడల్ల ఇంకొక బుక ఎక్కువ తినడము అట్లా ఇట్లా ఎంజయస్ కుండా చూసిన ఈసారయితే మ్యాచ్ బాగుండే చూడండి మీరు కూడా అంటే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ ఐతుంది కదా ట్వంటీ ఎయిట్
మళ్ళీ ఉంటదా అంటే అది ఎప్పటికీ స్టార్ట్ అవుతూనే ఉం కదా క్రికెట్ అనేది
లేదు అందులో కూడా కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు మొన్న అయిపొయింది టీ ట్వంటీ ఇప్పుడు వచ్చేది ఐపిఎల్ మన ఇండియాలో ఉంటాది ఇది ఐపీ
ఇది ఓన్లీ ఇండియా లో మాత్రం మే ఇంతకు ముందు ఆడిందేమో వరల్డ్ వైడ్ ఆ
ఆ ఇప్పుడు ఐపిఎల్ వస్తుంది అందులో మన అంటే భారదేశంలోనే జరుగుతది ఊ వైజ్ గా ఆ అవునవును
ఊహు
రుంది నుంచి స్టార్ట్ అవుతుంది మంచి
ఏమో మనకు అవేమి తెలిదు కదా ఎవరైనా చెప్తే వింటే తెలుస్ సరే డైరెక్ట్ జూస్తే ఎట్లా
దాన్న వాల్ వాల్తో కొస్
వాళ్ళు ఎప్పుడో నైట్ చూస్తా ఉంటారు అంటే ఈ గేమ్ లైవ్ లో వస్ తదా టీవీలల ఫోన్లలో వస్తదా మనకి అయ్యో నాక్ లేదది ది
అందులో వస్తది చూడండి బాగుంట అంటే ఇప్పుడు అన్న వాళ్ళ దాంట్లో ఒకరు దాంట్లో అందరం చూడచ్చు కదా అక్కడ పెట్టుకని అంటే మే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకునీ దా అందులోనే చూసినాం అనమట మొన్న
ఉహు
చాలా ఎంజాయ్ చేసినాం మ్యాచ్ చూసుకుంట మాత్రం చాలా అంటే చాలా అక్కడ కొడుతా ఉం అంటే మేము ఇక్కడ మేము కొట్టినంత ఫీల్ మేము మా లైఫ్ లో మేము ఏదో సాధించడం అన్న ఫీల్ ఇగ
మరి ఇండియా గెలిచందన్నే మామూలు ఉండదు ఇక సెలబ్రేషన్స్ బై ల మీద దిరుక్కుంట హారన్లు కొట్టుకు డీజే పెట్టి మామూలు హంగామా చేయలే ఊర్లో నేనే అరే ఏమైంది ఏం కత అ నేను బయటికి వచ్చి చూసేసరికి ఇండియా గెలిచిందంట ఇండియా గెలిచిందట అంటన్నారు
అవును మా మన కాలేజ్ లో అంటే మా కాలేజ్ లో కూడా బైక్ల మీద తిరిగిరు మళ్ళీ ఇక్కడ బై అది ఉంటంది కద తె అది ట్యాంక్ బండ్ దగ్గర ఆది ఉంటది చు నావ దాన్ని ఏమంటారు ఆ అయిన ఆయన కట్టిచ్చిండు
స్ కేసీఆర్ సెక్రటేరియన్
అక్కడ మాత్రం చాలా మంది వెల్లిళ్ళంట
నేను కూడా టీవీలో చూసినా మొత్తం మొత్తం బైక్ ర్యాలీ లాగా చేసుకుంట ఒక జెండాలు పట్టుకుని ఇండియా ఇండియా స్లాగ్ ఆది పట్
ఉ చాలా మస్తు తిరిగిరంట ఆ రోజు నైట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ ఆ రోజు అయితే
అయితే మీరు కూడా మొత్తానికి ఆటలు బాగా చూస్తారు బాగా ఆడతారు అన్నట్టు నేను ఓన్లీ క్రికెట్ నేను కబడ్డి ఖోఖో ఖో ఇవే బాగా చూసేది ఆడేది అందుకే క్రికెట్ ఎక్కువ చూడ లేదు
ట్రై చెయ్ చూడు ఒకసారి నీకే నచ్చుతది ఇంకా చూడ బుద్ది అయిత ఉంట
ఊ సరే ఇప్పుడు మీరు చెప్పిళ్ళు కదా నేను కూడా చూస్తా ఓకేనా
చూడండి చూడండి బాగుంటది ఉ ఉ సరే ఉ బాయ్